ఇ హలో
హ మ్ సంబర్ హాలడేస్ ఎంజాయ్ చేస్తున్నారా మంచిగా
ఆ చాలా ఎంజాయ్ చేస్తున్న ఎండలకి
నెక్స్ట్ మంత్ మావి విలేజ్ మా చాల చాల నెక్స్ట్ మంత్ ఫెస్ట్ ఫెస్టివల్ ఉంది బోనాలు తప్పనిసరిగా రావాలి బోనాలు ఫెస్టివల్ ఉంది తప్పని సరిగా మా ఇంటికి రావాలి చాలా బాగా చేస్తారు తెలుసా ఇక్కడ సిటీలో సిటీలో చాలా బాగా చేస్తారు అసలు బోనాలు ఎల్లమ్మ తల్లి బోనాలు ఆ అవును సిటీ చా అలా అంటే చాలా బాగా చేస్తారు పెద్ద పెద్ద విగ్రహాలకు కీ ఆ పూలు అన్ని అట్లా అలం అలంకరించి వీళ్ళే అంటే మనుషులై దేవుళ్ళలాగా చేసి వాళ్లే క టాక్టర్ ని అలంకరించి లారీలను ట్రాక్టర్లను కొబ్బరి ఆకులతోని ఆ అరటి ఆకులతోని అలంకరించి వీళ్ళే దేవుళ్ళలాగా గె గెటప్ ఎసుకొని అందులో కూర్చొనీ ఊరు మొత్తం ఐ మీన్ అక్కడ సిటీ మొత్తం తిప్పుతూ ఉంటారు అనమాట
వా
చాలా బాగుంటాది మ్మ్ అసలు కళ్ళు సరిపోవు నైట్ మొత్తం డ్యాన్సులు ఉంటాయి అందర్ వస్తు త్తరు అంతా ఇక సిటీల్లో కాబట్టి అందరుూ ఒస్తరు చుట్టుపక్కల జనాలు అయితే చాలా మంది ఉంటారు జాతర పెద్ద జాతర అన్నమాట్
చుట్టాలందరూ వస్తారేమో కదా
ఊ అసలు ఫేమస్ బోనాలు
ఓకే ఖచ్చితంగా రావడానికి ట్రై చేస్తా నేను
మ్మ్ తప్పనిసరిగా రావాలి మళ్ళీ పొద్దు పొద్దున్నే అసలు ఎంత బాగా చేస్తారనుకుంటున్నా ఆ వైబ్ చాలా బాగుంటది పొద్దున్నే ఏరి కుండలని తయారు జెసి మొత్తం అలంక కరించి దేవుడికి పూజ చేసేసి బోనం ఉండడం చాలా బాగుంటది అసలు
అమ్మ ఇంట్లో అమ్మ వండుది నువ్ హెల్ప్ చేస్తావా అమ్మకి
ఆ చేస్తాను వేపాకులు తెచ్చి బోనం చుట్టు కట్టి మామిడాకులు ఇంటికి కట్టుకుంటే అసలు పండగ మొత్తం మన ఇంట్లోనే ఉన్నట్టనిపిస్తది
బంతిపులు
మ్మ్ పూవులు కట్టడం దేవుడికి పెట్టడం అన్ని దర్వాజులకి కడితే అసలు ఎంత బాగుంటది జూనీకి అసలు
అయ్యా ఇంటికి కళ్ళొస్తది
మ్మ్ మళ్ళీ మామిడాకులు కూడా ఆ ఏమంటారు అ ఆ యాంటీ బాక్టీరియాకి కడతారు కదా ఇది పసుపు అయినా కూడా మామిడి ఆకులు అయినా కూడా బాక్టీరియా ఏం ఫామ్ అవ్వ కుండా మనకి ఇలాంటి దయచేసి ఆడియోను వినండి మరియు ముందే నింపిన ట్రాన్స్క్రిప్షన్ సరిదిద్దండి. అవసరమైన చోట ట్యాగ్‌లను జోడించండి. పైన పేర్కొన్న వెర్బాటిమ్ ట్రాన్స్‌క్రిప్షన్ మార్గదర్శకాలను పాటిస్తున్నారని నిర్ధారించుకోండి.
మనం పాత సంప్రదాయాల వల్ల. హెల్త్ కి రిలేటెడ్ బెనిఫిట్స్ ఉంటాయి. మళ్లీ డివోషనల్ కూడా బెనిఫిట్స్ ఉంటాయి.
ఉమ్ మళ్లీ చెప్.
సైంటిఫిక్ రీజన్స్
అన్ని సైంటిఫిక్ రీజన్స్ ఏ వేపాక్ కు మామిడి ఆకులు పసుపు బావుంటది మంచిగా వైబ్ అందరూ ఎక్కడెక్కడ చుట్టాలు అందరూ ఇంటికి వస్తు ఉంటరూ చూడ్నీకి అసలు కన్నులు సరిపోవు ఎప్పుడెప్పుడు బోనం అవుతదా దాన్ని తీసుకొని వెళ్ళడం అసలు చాలా బాగా అనిపిస్తది బోనం నెత్తి మీద పట్ కొని వెళ్తుంటే సాంగ్స్ ఎటు ఆ ఇంటి దగ్గర నుం వచ్చి గుడి దగ్గర వరక్ కీ బోనము మళ్ళీ మనా హారతి పళ్లం పెట్టుకొని వెళ్తూ ఉంటారన్నమాట
ఓకే హుమ్ బోనం ఎన్ని నైట్ మొత్తం దేవుడి దగ్గరే ఉండిద్దా
పెద్ద జాతర ఎటు చూసిన బో బోనాలే కనిపిస్తాయి అమ్మవారు అయితే చాలా మంచి అలంకరించి ఉంటారు తీరు ఒక చీరలతోనీ రోజు అలంకరిస్ స్తా ఉంటారు అమ్మవారిని అమ్మవారి గుడి మొత్తం ఇక సౌందరంగా వైభవంగా ఉన్ టు ఉంటుంది సంబరంగా అందరు జనాలతోని కొందరికి దేవుళ్ళ వస్తూ ఉంటారు అనంన్ తరు ఊగుతూ ఉంటారు అమ్మవారు పూనినట్టుగా
అవును అది నిజమా అబద్దమ్మా నమ్ముతరా మీరు
ఏమో నిజ నిజమా అబద్ధమా అంటే కొన్ని చూస్త్ నమ్మాలనిపిస్తుంది కొన్ని నమ్మొ కన్పిస్తది కాని బావుంటది ఏదైనా మనకి మంచి జరిగినప్పుడు మనం నమ్ముతాం
ఉమ్ నమ్మకం పైన ఆధారపడి ఉంటు నమ్మే వాళ్ళు నమ్ముతారు నమ్మ వాళ్ళు నమ్మరు నమ్మిన వాళ్ళకి మంచే జరిగి ఇల్లేమిష్
ఒక చిన్న కుండ, కుండ అయిన చెంబులో అయినా, వేపాకు ఇట్లా చుట్టూ దాని చుట్టూ గట్టి, దాంట్లో బెల్లం షాకాని పోస్తారు అనమాట
హ్మ్ హు
పట్టుకొషరు కొల్లన్ బట్కోచ్ చ్చి దేవుడు చుట్టూ తిరిగి కొన్ ఉ కడేసి పం పక్కొన వషారన్నమాట తల్కాయగోషి చున్ని
ఉ ఉ హు అ ఇ ఇ ఎల్లమ్మ తల్లి జాతరకి చేయ రా ఏంటి గోట్నీ మేకని కొరుకుతారు
అవును అవును చాలా బాగుంటది.
ఇంక ఆగు గావు పట్టడం
ఆహో
ఎల్లమ్మ తల్లికి మా దగ్గర అ ఇట్లనే ఎసరూ అసలు అప్పుడు ఎవ్వరు వాళ్ళ ముందు ఆ మా ఊళ్లో కూడా జరిగిద్ది. కాకపోతే, ఎప్పుడు జాతర ఉందో తెలీయదు.
హ్మ్
ఇట్లనే సేమ్, గుడి దగ్గర అ ఈ గావు బట్టేది అని వుంటది అప్పుడు గుడి చుట్టూ త్రీ, ఫైవ్ రౌండ్స్ వేస్తారు. వాళ్ళకి దేవుడు వచ్చినట్టు అనుకుంటారు. వాళ్ళు ఫుల్ ఆకలి తోటి, కోపం తోటి ఉంటారు. వాళ్ళకి ఎదురెవ్వరు వెళ్ళొద్దు దెవ్వరే ముందే అనిపిస్తే వాళ్ళే నిన్ కోరుకుతార్ అన్నమాట త
చిన్నప్పటి నుంచి కథలు చెప్తూ ఉంటారు ఇగ అవే సాంప ప్రదాన్ని పాటిస్తూ ఉంటాం మనం పెద్దమ్మ తల్లి గుళ్ళల్లో కూడా బాగ చేస్తూ ఉంటారు తరుబ్ బోనాలు అంటే అసలు ఇంకా సిటీలో మామూలు గుండ దశలు ఎటు చూసినా జనాలు ఉంటవు ఇళ్లలందరూ ఒక దిడాని పట్టుకొని ఉండాల్సిందే ఎందుకంటే తప్పిపోతారు కదా ఎక్కువ జనాలు ఉన్నప్పుడు రామనాసుడు కృష్ణ కృష్ణుడు మ్మ్ రామనాసుడు కృష్ణుడు వీళ్ళ లేక్క వేషాలు వేసుకొని వాళ్ళకి విగ్గులు పెట్టి వాళ్ళని ఇంక ఏమంటరు పిల్ల కా దండలు ఇట్లా మేడలో వ తరణమాట
అవునా
ప్ర్రామ్స్ పెతూ ఉంటారు ప్రైజెస్ ఇస్తారు అసలు చాలా బాగుంటంది బోనాల పడుగ అంటే మీ ఊర్లో కూడా పొద్దునే తీసుకు ఉ మ నైట్ టైమ్ లో అయితే ఇంకా చాలా బాగుంటాది లైటింగ్స్ తోని
త్రీ డేసా టూ డేసా జరుగుద్దనుకుంటా కదా ఒక రోజు బోనాలు తీసుకోని ఎళ్తారు నెక్స్ట్ డే మొత్తం అక్కడ జాతర ఉంటది
అవును రెండు రోజులు జెస్తారు చాలా బాగా చేస్తారు మీ దగ్గర పొద్దున తీసుకెళ్తారా సాయంత్రమా
పొద్దున్న కావచ్చు నాక అంత ఐడియా లేదు అదే నేను చాలా రోజులైతాంది జాతరకి వెళ్లక
అయితే ఈసార్ను కంపల్సరి తప్ప తప్పకుండా మా ఇంటికి రావాల్సిందే బోనాల్ చూడాల్సిందే
అవును నేను ఎళ్ళి ఒక ఐదు సంవత్సరాలు ఐతుందేమో ఐదారు సంవత్సరాాల దాటింది
మ్హ్హ్ మా దగ్గర పొద్దున్న స్టార్ట్ చేస్తారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైనా బోనం చేసుకొని వెళ్ళొచ్చు అన్నమాట పొద్దున అయితేనే బాగుంటది ఇకార్లీ పొద్దు పొద్దున వెళ్ళి అర్లీ మార్నింగ్ ఉ
తి తతోటి తీసుకొని వెళ్తారు అద ఒకరి తర్వాత ఒకరు వీరు అందరు కలిసి ఊరు మొత్తం వెళ్తారు
ఆ అవును ఊర్లో అయితే అట్లా వెెల్తారు అ సిటీ సిటి లో కూడా వస్తారు ఇంకా డిజె పెడుతూ ఉంటారు చాలా బాగా చేస్తారు గల్లి గల్లి కినిపిస్తూ ఉంటది డెక్ సాంగ్స్ ఎటు చూసిన అమ్మవారి పాటలు ఆ రోజు మొత్తం అసలు చెవులు మోత మోగిపోతుంది అమ్మవారి పాటలతో. అందరు మంచిగ వస్తర్ పద్ధతిగా అళ ఇంగ అవును లు చీరలు కట్టుకొని వస్తుంటారు ఇంకా చిన్న పిల్లలకి చిన్న పిల్లల ఎడ్ చూసిన బొమ్మలు కొనుక్కోవాలనిపిస్తు అది వాళ్ళకి ఇంకా
కదక్క పండుగ అలా ఉంటది
పొద్దున నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైనా రావచ్చు బోనం ఎత్తుకొని
ఊ జతర అయితే ఇగ
ఊ చాలా చాలా బాగా చేస్తారు పెద్ద జాతర బోన్
అవును జాతర వల్ల ఇట్లా అమ్ముకునే వాళ్ళు కూడా వాళ్ళకి ఉపాధి కలిగినట్టు ఉండదు ఉంటది ఆ నాలుగు రోజులైనా మూడు రోజులైనా
అవును ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం గోల్కొండలో బాగా చేస్తారు బోనాలు ఎక్కువగా ఫస్ట్ అక్కడే స్టార్ట్ అయినంకనే ఇంకా వేరే ద దగ్గర జరుగుతాయి అనేసి.
అవును
పండగ వచ్ చ్చిదంటె సాల్ అందరం అందరికి అందరం కలుసుకోవచ్చు మంచిగా చుట్టాలు.
అవును చి ఈ ఊర్లో అయితే చిన్నప్ప ఫ్రెండ్స్ అందరు వస్తారు టెన్త్ ఫ్రెండ్స్ స్కూల్ ఫ్రెండ్స్ అందరు కలుస్త ఎవరు ఇంకా బతుకమ్మకి కూడా అంతే వాళ్ళందరూ ఫ్రెండ్స్ ని కలిసి వచ్చానే వస్తారు కాలేజెస్ నుంచి
ఎంత బా అనిపిస్తదో అసలు అందరిలా కలుసు కున్నప్పుడు ఎన్నో సంవత్సరాలకు ఒకసారి కలుసుకుంటు ఉంటాం కదా పండగ వళ్ల అకే
పండగనే కల్పుతు రండన్న
ఊ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళ
ఆ
అందరు వస్తూ ఉంటారు చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటది మంచిగా అనిపిస్తది అసలు ఆ రోజ అయితే ఇగ ఎప్పుడు గడవ కూడదురు రోజు ఈ రోజు అనుకుంటాం నార్మల్ గా రోజు అయితే టైమ్ తొందరగా స్పెండ్ చేస్తే బాగుండరా అనిపిస్త్ చేరే
కానీ మళ్ళీ అట్లా పండగ జరగాలంటే మళ్ళీ ఒక సంవత్సరం
ఈ పండగ పోయిందంటే మళ్ళీ ఇంకొక క పండగ కోసం వెయిట్ చేస్తా ఉన్ ఉంటాం కదా అసలు మళ్ళీ వస్తది రా మళ్ళీ బోనాలు ఎప్పుడు వస్తాయి రా అని ఎదురు చూస్తూ ఉంటాం.
పండుగనే అందరినీ కలుపుతూ ఉంటది కాబట్టి ఎంతైనా చాలా మంది ఆడపి పిల్లలకి ఆడబిడ్డలకి పండగ వచ్చిందంటే ఇల్లా కోతింట్లలోకి రావచ్చు అమ్మవారి ఇంటికి వెళ్ళొ చ్చు
మాట్లాడతాండ్
అదొక వాళ్ళకి మంచి అవకాశం ఇంకా అమ్మ వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి
ఆ బా ఈసారి తప్పకుండా రావాలి మరి
ఆ వస్తా
నై
మాయం